హలో ఇనిపిస్తుందా
హలో
హలో అదే నాకి హలో అంటే కూడా ఏం మాట్లాడుతలే అని నేను అను
వినిపియాలా నాకు
అవునా అదే నా పస్ట్ సాంగ్ రాలేదు
ఆ
అవును ఎమ్ చేస్తున్నావ్
ఓ అదే డాక్యుమెంట్ డాక్యుమెంట్
గ్రూప్ లో పెడతాను మరి ఎడిట్ చేసుకోమని ఏది అందరి పేర్లు ఉండేవి పేట్నావా
ఆ అందరు పేర్లు ఉన్నాయి
లేదు నీ పేరుమీద పెట్టాలేదు మీ పేరున్నది పెట్ట పో మీ పేరున్నది పెడితే కాదు మళ్ళ అది వాళ్ళ పేరు ఎడిట్ చెస్ కొన్ని పేరు రోల్ నెంబర్ ఎడిట్ చేసుకో పెడతారు ట్లా నిను అనేది నేను ఉంన్ననుకో మళ్ళ వాళ్ళు అంట టెక్స్ట్ అగమాగ్ ని చేస్తారు కింద అవన్ని ఓ పెద్ద
కోమని పెట్లే మరి పెట్టాల్నా మల్లిచేస్ తరో చెయ్యరో
నువ్వే చెస్తావా వట్
నినే చేస్తిగా ఆ
ఆ రాత్రి చేసినందుకు పిచ్చిలేసింది నాకు
హు నాకు అది ఎమ్ ఏడుపోతాంది భయమాయితాంద సార్ న్నప్పుడు
ఇప్పుడు బైనింగ్ తెప్పించినమనుకో అది క్లాస్ ల పెడ్ అరె ఎట్లపెడతం
అదే ఎట్
ఆ మాది కూడా అప్పటి వరకు కి రాదు ఒకవేళ ఎప్పుడు మే లో వస్తే అప్పుడు అప్పుడు ఇప్పుడు మెయిల్ వచ్చింది అనుకో ఈరోజు ఈవినింగ్ వరక్ కి అప్పుడు అది మ మల్ మనం బైనింగ్ ఎపియ్యొచ్చు
హ
ఒకవేళ అది మెయిల్ రాలేద్
ఏ అందరి అయితాయి అంటున్న
అయితై ఎహె హెచ్ ఓ డి ఏముంది హైయర్ అథారిటీ కాబట్టి ఆయన ఎట్లనైనా చేపించుకుంటాడు ఇన్ టైం కి వాళ్ళది ఎట్లనైనా అయితాయి ఇగ మిగతా వాళ్లదే తెల్వదు డౌట్
వా అయితది గంతే ఎవరిది కాదు
ఆ వాళ్ళు వాళ్ళది వాళ్ళ ఇష్టం ఇగ అది అయితే హెచ్ ఓ డి వల్లది అయి మిగతా వాళ్ళని
ఆ
కష్టమే
అరే పడుకో
మరి ఎవరిది వంది ఏం చేస్తాం
అప్పు ఆ
ఎవరిది కానిది ఏం చేస్తాం అంటున్నా ఉ పిచ్చి లేతంది ఊకె ఆ బద రాందే అయితాంది
ఓ నిన్న ఆమె రమ్య ఎందుకు ఫోన్ చేసింద అని
నాకూడా చేసింది ఏమని అరే ఈ డిక్లరేషన్ దగ్గర నేమ్స్ ఎటు పెట్టాలరా అది ఏడ పెట్టాలరా ఇదిడ పెట్ లా అన్నది ఆమే దగ్గర ల్యాప్టాప్ ఏ లేదు కదా
చిన్నగ ఇంటికి తెచ్చుకుందట
ఎవరిది
వైభవ్ దట
వామ్మో అయినా బానే ఇచ్చిండు గా
ఇక్కడ మనం బానే ఇచ్చిండంటే
ఊ
దా ఉంటుంది
ఉమ్
చెత్తందట ఇగొకటి సరే మేం కట్ క్వశ్చన్స్ చెపిండు హెచ్చోడి అని అడిగింది
ఉమ్ మధ్యలో వచ్చి గెలు కిందే ఆలు హయ్యో ఊ అసలు హెచ్ ఓ డి చూస్తుండే నాది అ వచ్చేసర్ ఏమ్మో నేను ఇవన్నీ యూడా కదా ఎంతో ఐండు ఇంకా నయం సీరియస్ గా అనలే ఇగో అందుకే నేన్ ఇంగెమనన్ ఇంక ఎక్కువ ఏమై నా దిడతడనే సప్ ప్పుడే కూకున్నా నేను ఇగా
ఆ
గధారం ఏ రేష్మ క ఎవరమ్మానరిమేను
హయ్యో హు
ఇంకేం తిన్నావా మరీ
అయ్యో తింటి తినాలి
చాయ్ తాగినావ
ఆ ఇప్పుడే తాగినా చాయి
ఏదోక రేపు ఎప్పుడు అయిపోతుందా రే ఇవ్వ న్నట్టుంది నాకైతే మళ్ళాఅద పోతే మళ్ళీ ఏం పెడతాడో ఇక ఇక మిడ్ టూ అయిపోగానే ఎక్స్టర్నల్స్ ఈ క్షణమైనా రావచ్చు అని అడుగుతాను ఒకసారి సీనియర్స్ ని కనుక్కుందామే రిజల్ట్స్ వస్తే ఎప్పుడూ
ఎట్లున్ట్రు నార్మల్ అట్లనే ఉండదా
రాయవా
దీ ప్రాజెక్టు దా
ఆ ప్రాజెక్ట్కి
హ్మ్ అవును
తెల్వదు కదా మనకి అట్లా అంటున్న నేను
అడగాలే
ఆ ఆకురడగాలి ఏంది కేనా మంచిది అడిగి చూ పాల్ మనం ముందు ముందు ఏమన్నా చూసుకోవాలి ఇంగ కదా
ఉమ్ డిక్లరేషన్ అటు ఇటు వర్క్ ఉన్నాయ్ ఓక్కే
పిచ్చి లేప్తా ఉంది ఎంలే ఉకే
ఆ ఎడ్తిన్లే ఏ పెళ్లి పెళ్లి సాలడించేసినామా అసలు
ఆ
వే
పిచ్చిలెక్క
హ్మ్
సేమ్ యాస్
డి వేలేస్తే నోట్స్ రాయలేమో ఇంకా
ఓహో కద
ఏ రేపు అయిపోయినంక రాస్ కుందాం లే కదా
గంతే
తీసిందా రికార్డ్ల మర్క్స్
ఏడ పోయిన పోలే కదా సార్ దగ్గరి
మా అందరు ఇంకా ముందు సైన్లు జేయ్యాలె కదా మళ్ళా వాళ్ళ చుట్టూ తిరగాలే ఏమో
ఆ
కాదు ముందు సైన్లు జేత్తే అయిపోయేది కదా
నీయవ్వ
మళ్ళీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏ లే ఇంటర్నల్ సార్ టెక్నాలజీ అంట్రరు ఆ దిక్కుమాలిన మళ్ళీ టెక్నాలజీ ఎందుకో ఏమో ఎందుకు పనికిరాదు అది టెక్నాలజీలు అంటే వీళ్ళ టెక్నాలజీలో ఏం జేత్తారో ఏమో ముందే ఎవరు మీ గైడే టెక్నోసిల్కి కోఆర్డినేటర్ అట ఆ ను జుల్లే పోస్టర్ పెచ్చర్ వే
చూడ్లే
ఆ మీ గైడే
వామ్మో
అందుకే నిన్న వాళ్ళను అడుగుతాండు. బాలాజీ ఎ ఈస్ తిను చెల్లి ఆయన కోఆర్డినేటర్
ఆ బాలాజి పేరు చేస్న అవును.
ఆ అయితే వాళ్లన్ అడు తిను ఏడి వరకు వచ్చింది. ఇంటి వరకు వచ్చింది అదిదనంటే ఏమో సార్ తెల్వదు మాకు రివ్యూ ఉంది ఫ్రైడే రోజు వెళ్దనంటే ఆ రివ్యూ ఉంటే ఏం లేద అంటారు ఇగ
ఎవర్తోని
అదే సార్తోని
ఆహా
వీళ్ళు హ
ఆ
మళ్ళ మాట్లాడ్ నేనైతే అటు ఇటు తిరిగిన నిన్న అమ్మ అవి కాలే గాదసలు
మ్
అడ్నించీడికి ఇడ్నించి ఆడికి అమ్మ కిందికి పైకి ఈ గైడ్ల సుట్టూ తిరుగుడే అంటది నాకు డిప్లమా లైఫ్లో తెలుసా గైడ్ సుట్టూ తిరగలేదనే మార్చేసింది నేనుసలు నా దగ్గరకు వచ్చ చిరా నన్ను అడిగరా అసలు అంటుంది ఆమె మేడమ్ మ్యాడం మ్యా మన కుటే స తిర్గాలిక ఆ పిచ్చి లేసింది ఇగ ఏ మరి ఏమంది బరుగు మ్ ఎ పక అరసిట్ అలే చెప్పరు కూడా మెటీజ్ జయాలే వి ఏ చె ఏ పాపమ్ అసలు ఇప్పుడు అరద మేయితుంది వాళ్ళ ట్లే ఏసిన వెంత అంత వాళ్ళే చే ఇప్పుడు తెల్సా నేను ఉల్లిపాయ చ్చిన తీడ పేరు గనీ తే నాకు ఎక్స్ప్లెయిన్ చేయద నా నిజంగా ఇప్పు ఇప్పుడు ఓ మన టీం వాళ్ళు ఎట్లుంట్ర మనం ఎట్లా ఇస్తానము. నాకు నా టీమ్ మెంబర్స్ ఎట్లా తిన్లేదా నిన్న తెల్సా అస్సలు నాకు సంబంధమే లేదనిపించింది. చాలా మంచిగా ప్రాజెక్ట్ అయిపోయిన రోజు చెప్పిరు ఇగ పిలిచిర్రు. చెప్పిరు అంతే ఇగ ఉమ్ కె అసల్కి రేర్ అబ్బా సాల్ అనుకున్న ల్యాప్టాప్ లేదు ఏం లేదు. నా దగ్గర ఎట్లీస్ట్ నేను ఏమన్నా ఎద్దాం అన్నాకాని మనకైనా అనిపిస్తుంది కదా అరే చెయలేదు. అట్లా ఇట్లా అని ఏం చేస్తాం మరి
ఉమ్ దాంతోనే భయం అయితాంది చాలు
ఆ ఏమండి
సార్తోనే భయం అయితాంది సార్ తోనే భయం అయితుంది ఏం చెప్తడో ఏం అంటడో ఎంత తీడతడో
అదే రేపే
తుంది నాకు
చేసిండా చేయరా ఫస్ట్ ఏదో ఒకట కన్ఫర్మేషన్ ఇస్తే మనమన్నా స కద మరి చేస్కో ఏమన్న చేస్కో కుతం కదా
హమ్ గట్లానే అయిపోచ్చు హమ్ గట్ల చెప్పిన అయిపోవ్ బాగా
అదే